ఆ వినిపిస్తుందండి. నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందా క్లారిటీగా, మీకు మీ టైంలో ఒక ఆ కొంచెం సమయం మా కోసం కేటాయించగలరా ఏమైనా ఆ చెప్పండి. అది ఏం లేదండి. ఇప్పుడు నార్మల్ గా మన సొసైటీ లో అంత జెండర్ బయాస్ ఉ ది కదా అంటే అమ్మాయిలు ఎక్కువ ఓ అబ్బాయిలు తక్కువ అబ్బాయి ఎక్కువ అమ్మాయిలె తక్కు కోనట్టు ఆ దాని గురించి మీరేమ అనుకుంటున్నారండి. మీ ఒపీనియన్ కొంచెం షేర్ చేసుకోగలరా మాతో
తప్పకుండా అండి. నాకు ఈ జెండర్ బయస్ ఏం లేదండి. అందరూ ఈక్వలే అంటే చ్ అమ్మాయిలు చేయగలిగింది అమ్మాయిలు చేస్తున్నారు. అబ్బాయిలు చేసింది. అబ్బాయిలు చేయగలుగుతున్నారు. అబ్బాయిలు చేస్ వస్తే పనులు కూడా అమ్మాయిలె చేస్తున్నారు. కదా ఆ చండర్ బయస్ ఏముందండి. ఇప్పుడు దాంట్లో ఎవరు ఏమి ఎక్కువ కాదు కదా అందరూ ఈక్వల్ గానే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఆఫీస్ కి అమ్మాయిలు కూడా వెళ్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు.
అ
ఓన్లీ జెంట్స్ ఏం చేయట్లేదు కదా, ఆ ఇంతకు ముందు ఉండింది అంటే ఎడ్యుకేటెడ్ కాదు కదా పేరెంట్స్, అమ్మాయిలనే చదివించాలి అబ్బాయిలనె చాద్ చదివించేదే అమ్మాయిలు చదివియ్య కూడదు
ఆ ఆ అవును
నీకు చేత కాదు అని కానీ ఇప్పుడు అలా లేదు కదా అంతా ఇ పొలె
అవునండి ఇప్పుడు అమ్మాయిలు చేయగలిగే కూడా అంటే చెయలే, ఆ చేస్తున్నారు ప్రతి ఒక్క దానిలోనూ చేస్తున్నారు. చేయగలిగేటివి చేస్తున్నారు మీకంటే మేము కొంచం ఎక్కువే నట్టు ఉన్నారు దేంట్లో కూడా అబ్బాయిల్ ఈ లాంటి అమ్మాయి తక్కువే
తక్కువలేరు మిడ్ నైట్ వరకు వర్క్ చేస్తున్నారు మళ్ళీ ఇంటికి వచ్చి పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తున్నారు. అబ్బాయిలకి రెండిటిని బ్య అబ్బాయిలకి ఓన్లీ ప్రొఫెషనలే ఉంటుంది పర్స్ అలా ఎం ఉండదు ఇంటికి వచ్చి వర్క్ చేయాలా ఆ పేరే పేరెంట్స్ చూసుకోవాలె కిడ్స్ చూకోవాలి ఆ ఎవ్వరిని లేదు కదా
ఆ
అదే అమ్మాయిలకైతే అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఒకవై ఒకవైపు అది కిడ్స్ ఓ పక్క అత్తమామలు ఉంటే అత్తమామ మాలు తర్వాత హస్బెండ్ తర్వాత పేరెంట్స్ పెళ్ళి కాకముందు ఉంటే
అవును అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటేనే అవును అందరిని సాటిస్ఫై చేసుకుంటూ కూడా ఇప్పుడు బాగున్నారు అంటే అన్ని ఫీల్డ్స్ లో కూడా
ఊ ఈక్వల్ గానే ఉన్నారు. ఇప్పుడైతే ఏం లేదండి. జన్రబాయస్ నాకు తెలిసి ఎక్కడ కనిపించి
ఆ ఏదో కొన్ని విలేజెస్ లో ఆ అంటే చాలా మారుమూలు గ్రామ మళ ఉంటది ఆల్మోస్ట్ లేదు
సిటీలో అయితే అసల్ లేదు
ఆ ఇప్పుడు అందులోను రిజర్వేషన్ న్నాయి మరికి
అదే బాగుంటుంది లెండి అందరు ఈక్వల్ గా ఉండేది
అవునండి
ఇప్పుడు ఇంకా ఉన్న ఉన్నాయి కొంతమందికి మాకు అబ్బాయిలే కావాల అమ్మాయిలు వద్దు అబ్బాయి అమ్మాయిలయితే అబ్బాషన్ తెలిచేయ్ ఇవంతా ఉన్నాయి వాళ్ళు తెలుసుకున్నప్పుడు తెలుసుకు కొంటారు
హుమ్
ఆ
అబ్బాయిలు చూడకున్నా కూడా ఇప్పుడు అమ్మాయిలు చూస్ ఉన్నారు కదండి పేరెంట్ అబ్బాయి పుర్తేనే చూస్త సడు అమ్మాయి పుడితే చూడద అనుకునేవన్నీ ఏదో మిచ్చు అంత
కొంచెం ప్రేమ ఉంటది. అమ్మ నాన్న మీద అబ్బాయిలకు ఉండదు. పెళ్ళాం వచంగానే అమ్మ నాన్నను వదిలేసి వెళ్ళిపోతారు. అదే అమ్మాయిలు అనుకో, మా అమ్మ, మా నాన్న కొంచెం బాగలేకపోతే వచ్చి చూడ్డం. తీసుకెళ్లడం ఇవన్నీ చేస్తుంటరు కదా కొంచెం కన్సన్ ఉ ఉంటది అమ్మాయిలకి అబ్బాయిలకి ఉండదు అగ చేసుకుంటారు లేన్న వెళ్ళిపోతారు
అవును ఈ అబ్బాయిలు మంచిగా ఉన్నా కూడా వల్ పేరెంట్స్ ని మేము చూసుకోవాలి మా పేరెంట్స్ అని వచ్చాం ఎట్లాంటుందో తెలియదు కదండి
మర్చి పోయింటది
నిజమే నిజమే
ఆ వాళ్ళ తల్లితండ్రులు లాగే వీళ్ళు
ఆ అదే అండి హ్మ్
మనం ఏం చేస్తాం అల్లాంటో లతో
ఆ అదే నిజమేలేండి కాకపోతే అందరూ అందరినీ మంచిగా ఉండాలి అప్పుడే అప్పుడే కదండి బాగుంటది అంతా ఆ అ మీ దృష్టిలో అయితే అమ్మాయిలు అబ్బాయిలు అందరు ఈక్వల్ లే అం
అందర ఈక్వ లేనండి
ఆ నా దృష్టిలో అయితే కొంచెం అమ్మాయిలే
అవును నేన అదే చెప్పాలనుకున్నా నువ్వు చెప్పేసావు అంతే
ఆ అది
మనం అన్ని ఈక్వల్ గానే ఉన్నాం కదా
ఆ అవును ప్రతి ఫీల్డ్ లోనూ ఇప్పుడు ఏ ఫీల్ తీసుకున్నా కూడా ఆర్మీ దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఇప్పుడు అమ్మాయి లేకపోతే అబ్బాయి కూడా ఏ ఎం చేయలేడు కదా అండి సపోర్ట్ ఉండాలి కదా ఆ ఆ ఇప్పుడు ఏ అబ్బాయినా సక్సెస్ పోయినాడు అంటే ఒక ఉమెన్ ఉంటాది తన ఆ ఆ అట్లని చెప్పను అబ్బాయిలు తక్కువ కాదు అమ్మాయి కూడా అంత చేస్తుంది అంటే మే బి వాళ్ళ ఫాదరు హస్బెండ్ బెండు వాళ్ల స కొడుగుఉండాలి
ఉండలి
పెళ్లి చేస్తారు అట్లా కూడా
ఉమ్ ఇప్పుడు మనము ఒక సక్సెస్ కి రీచ్ అవ్వాలంటే అంత ఈజీ కాదు కదా. ఎవరు ఒకరు సపోర్ట్ అయితే ఉండాలి
హ్మ్
ఆ మదే అమ్మాయినా కావచ్చు అబ్బాయియినా కావచ్చు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే కదా సక్సెస్ వచ్చేది. ఆ
ఉంటే ఎవరు అబ్బాయిలు కూడా ఏం చేయలేర్ ఇంక అమ్మాయిలు కూడా ఏమి చెయ్యలేరు అనుకోండి హా హా అహ
మీ ఇంట్లో అండి అలాంటి అంటే పరిస్థితి ఏం లేదా
ఆ మా ఇంట్లో ఏం లేదండి ఇప్పటికైతే ఏం లేదు మా ఇంట్లో. ఇద్దరం ఈక్వల్ గానే అనుకుంటారు వాళ్ళు ఆ వాళ్ళు ట్లే అనుకుంటారు మేముఅట్ ట్లే ఉంటాంలేండి నువ్వు ఎక్కువ నేను తక్కువ అన్నట్టు ఏమి ఉండమ్మ మేముగూడా. ఆహా అంటే మీ.. చుట్టుపక్కల అట్ల ఏమని జరుగుతుండాంటే నువ్ అమ్మాయిలే నీకెందుకు అంటే ఇఫ్ చదివించాలన్నా కూడా కొ.. కొంతమంది పేరెంట్స్ అమ్మాయివి కదా నువ్వు అంత చదువులు ఎందుకు నీకి జాబ్ చేస్తున్నారూ అంటే అమ్మాయికి జాబ్ ఎందుకు అట్లా అంటారు కదా కొన్ని కొన్ని ఊళ్ళల్లో.
విలేజ్ల్లోనే అండి అట్లాంటివన్నీ టౌన్ లో ఏముండదు.
ఆ అవును లేండి సిటీలో మొత్తం అబ్బాయి ఎం త అమ్మాయి అమ్మాయి కూడా అంతే అనుకుంటారు. ఉమ్ కానీ ఇప్పుడైతే జనరేషన్ చాలా మారింది కాబట్టి. ఇవి కూడా చాలా తగ్గినాయనే అనుకుంటాం అంటే ముందు జనరేషన్స్ మనం చూసుకునేలాగైతే అబ్బాయి చనిపో ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్ చనిపోతే.. సతీసగామనామై నీ అమ్మాయిల్ని కూడా కాల్చేటోళ్లు అంటా వాలు ఆ
పెళ్లి చేసుకుంటా నా హస్బెండ్ చనిపోతే ఇంకా అలాంటివన్నీ ఫాలో అవుతే కష్టం ఇంత ఎడ్యుకేషన్ సిస్టం వచ్చి వేస్ట్ కదా
ఆ చాలా కష్టాలు ఫేస్ చేసినన్నారు కదా అమ్మాయిలు ఇప్పుడు ఇప్పుడు బాగున్నారు లో
మెచ్చూర్వకనే పెళ్లి చేసేది ఆ చిన్న వయసుకి పెళ్లి చేసేది పిల్లలుగానేది ఇవంతా ఉండింది కదా ఇప్పుడువ్వరు చేసుకో రండి అంటే ఇంకా పిచ్చివాళ్ళు అయితే లవ్ మ్యారేజ్ వీడియోస్ టారు బిలో ఎయిటీన్ ఐ మీన్ మెచ్యూర్ మెచ్యూరిటీ లేకనే
ఆ
ఉమ్ ఇప్పుడు అంటే మెచ్యూర్ గా ఆలోచించాలి ఎవరు నాకు తెలిసి త్వరగా పెళ్లి చేసుకోరు
అన్ని నిజమే
ఆ ఏదో ఒక సక్ సక్సెస్ వచ్చేదాక వెయిట్ చేసి ఇండిపెండెంట్గా ఉన్న తర్వాతే పెళ్లి చేసుకుంటారు
ఇప్పుడు చాలా తక్
చెప్పండి
మా వస్తు టూ మినిట్స్ రెండు నిమిషాలకు వస్తాం
డిస్టర్బెన్స్ ఉందండి మీ ఇంట్లో
ఆ లేదులే లెండి చెప్పండి ఆ అదేండి
ఆ మా క్లాస్ లో కూడా అమ్మాయిలు ఎక్కువ నిన్నారండి
ఇప్పుడు కూడా అంతే మా గ్లాస్ కూడా అంతే
ఆ అబ్బాయిలు తక్కువ నిన్నారు ఆ ఎక్కడ చూసిన అంతే ఇంకా అమ్మాయిలు ఈక్వల్ గానే వచ్చేస్తున్నారు లేదంటే ఎక్కువే అయిపోతున్నారు
ఆ అవునండి అబ్బాయిలు ఎక్కువ ఇప్పుడు మా దాంట్లో చేస్త తే అబ్బాయిల కంటే అమ్మాయిలే ఉంటున్నారు అన్న మాట్ క్లాస్లోలో అయితే ఆ
క్లాస్ లో కూడా అంతే అమ్మాయిల స్ట్రెంత్ ఏ ఎక్కువ ఉంటండే
ఆ అందులోనే ఇప్పుడు అమ్మాయిలకి రిజర్వేషన్ స్ వచ్చి చాలా హెప్ చేస్తున్నాయండి చదువు కొడంలో కూడా వాళ్ళు ఎంత చదువ్ కోవాలనుకుంటుంటే అంత చదువుకుంటున్నారు
హు ఇప్పుడు అందరి సపోర్ట్ ఉంది కదా ఓకా పేరెంట్సే ఏ కాదు ఎక్కడ చూసినా సపోర్ట్ ఉంది. టీచర్స్ లెక్చలర్సు అందరు సపోర్ట్ ఉంటున్నాయి అంటే తెలియనివి కూడా తెలిసేలాగ చేస్తున్నారు క సోషల్ మీడియాాల అక్కడ ఇక్కడ ఒక్క సేఫ్ ట్టి తప్ప అమ్మాయిలు అన్నింటిలోను
హ్మ్ అవునవును అది కూడా కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయితాంది.
ఆ
ఆ అంటే ముందుకంటే బెటర్ ఆ వస్తున్నాయండి కాకపోతే ముందుకంటే బెటరే ఏ కదా కొంచెం హు మేబి మన హోప్ మారుతది ఇంకా అని చెప్పి ఆన్
ఓ ఆ రాక్షసత్వం పోయేంత వరకు మారదండి
ఆ అది అబ్బాయిలకి నేర్ప్ పించాలండి అమ్మాయిలతో ఎట్లా బిహేవ్ చేయాలి అమ్మాయిలకి ఎట్లా రెస్ట్ తీయాలి అని చెప్పని అప్ ఇప్పుడు మార్చ లేదంటే మారుతది ఖచ్చితంగా మారుతది ఆ
అంటే అలాంటివి కూడా జరిగనప్పుడే వస్తది
హ్మ్ అవును ఎమోఅండి హోప్ వి హోప్ బెటర్ అంటే మన్ మంచే జరిగల్ల అను
అవును భయం మనకు కూడా మనమే దాటలేము ఇంట్లో నైన్ టెన్ తర్వాత ఆ ఎవరో ఒకరు ఉండాలి తోడుకి
సరే అండి థ్యాంక్స్ అండి మీ వాల్యూబుల్ టైమ్ నీ మా కోసం స్పెండ్ చేసినందుకు ఓకే అండి బాయ్ అండి బాయ్
ఆ